హలో ఏం తిన్నావా
ఏం లేదు
అన్నం తిన్నావా
తిన్నాం మీరు తిన్నారా
తిన్నము ఏం క ఆ పోతున్నా
ఎండ కొడతలేదా
ఆ
ఎండా
ఎండకూడద అండి కానీ తప్పదు పోవాలి రేపు ఒక్క పూట పని రేపటి నుంచి
అవునా ఎన్నిటికి పోవాలే
ఇక్స్
ఎన్ని ఓ ఆరగన్
ఆరు ఆరు గంటలకు పొద్దునయి వాళ్ళకి బాక్స్లు పెట్టి చిన్నోనికి వాళ్ళకి బాక్స్లు వెట్టి చిన్నో నికి జుట్లు వేసి పోవాలి
ఎన్ని గంటలక్
ఉ నాలుగు ఫో ఫోరుకు
వామ్మో అట్ ఇట్లా ఎన్ని రోజులు
చూద్దాం ఎన్ని రోజులు చేతన అయితే అన్ని రోజులు
మళ్ళా ఎన్ని గంటలకు పన్నెండా
ఒక్కటి
అదేేంది
అంటే ఆ వ్ ఇయ్యాలెండ అసలు పాదాలు కాలినాయి తెలుసా చెప్పులు వేసుకున్నా కూడా పైన మంట మండినాయి పైన వేడి వేడి అయితాకింది కాళ్ళకు
అవునా ఎంత కష్టం వచ్చింది
తిన్నార అన్న
తిన్నాము
ఏం కూరా
కూ పన్ను
పోపు అన్నమా స్వప్న ఫోన్ చెత్తంది అది ఎంతసేపు మాట్లాడింది
కూరగాయలు తెచ్చినాగానీ
ఆ వేరే మాట్లాడకు పి మమ్మీ మాట్లాడుధీ.
నువ్ అడుగు పన్నెండు సెకండ్స్ ఆ పన్నెండు సెకండ్లేనాట
ఆ ఆ తెలుసు సేక్ కన్లూ కాదు నిమిషాలు
అవునా దాంట్లో సెకండ్ లే
అదే కట్ అయితది అదే కట్ అయితాంది ఆ
అట్టలేదు కట్ అయినాక కూడా టాస్క్ అయిపోయినట్టు చూపెడతుంది
అలా ఎన్ని అని ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇట్లా ఇస్తారు కదా ఎన్ని మీరు ఎన్ని కాల్స్ ఆ ఎన్ని సెకండ్లు మాట్లాడింది ఎన్ని అట్లా మాట్లాడి అనేది దాంట్లో ఇతే ఎంత స్కోరు స్కోర్ ఎంత చేసిందని వస్తాంద
ఆ ఏమో పన్నెండు సెకండ్ల కొత్తంది స్కోరు ఆ చెప్పింది
అయితే అలా నాలుగు నాలుగు ఐదు ఒకటి కాంచి ఐదు దాకుంది
ఒక్కా ఒక్కతుంది
అయితే ఐదన్ బెట్ చ అట్ట ఎన్ని అయిన పెట్టుకోచ్చు అంట అట్లా
చెత న చెప్పు సత అకి అట్లత్తాందంట చికెన్లోకి ఇప్పుడు కట్ ఆ చేయగానే వాళ్ళకి కూడా వత్తాది ఇంకా